హలా
బాన్నరా అండి
బాన్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగా కూర్చున్నాం మీరేం చేస్తున్నారు
మేము కూడా ఖాళీగానే ఉన్నామండి పాపని బడికి పంపు పిచ్చ రండి
ఆ తీసుకెళ్ళినామండి స్కూల్ కి
ఏ క్లాస్ అండి పాపా
యుకేజీ మీ పాప వాళ్ల హాస్టల్ కి వెళ్ళిలాండి
వెళ్ళలేదండి ఇగ బాబు వెళ్ళిండు ఇంక పాప ఉందండి
అవునా పాప ఎప్పుడు వెళ్తదండి
పాప శనివారం రోజు పంపిద్దాం అనుకుంటున్నామండి
ఉహు ఏం కర్రీ చేసిళ్ళు
ఉల్లిగడ్డ కోడుగుడ్డు వండుతానమండి ఇప్పుడే పొద్దున్న నుంచి పనే జరిపు పోయింది ఇప్పుడే
పత్తి గింజలు పెట్టిల్ల అండి మీరు
లేదండి మాకు మొత్తం పొలమే ఉందండి
అవునా పొలం చేస్తున్నారా మొత్తం మీరే
ఉంటానమండి
ఒక పొలం ఒకటే చేస్తారా ఇంకేమైనా చేస్తారా
ఏమున్నదండి ఒక పొలమే అండి మాకు ఉన్నది చిలకని కూడా పొలమే జేసినాం అండి
ఆహు ఇంకా అండి చెప్పండి ఇంకా ఇంకేం చేస్తున్నారు మీ దగ్గర ఎండలు కొడుతున్నాయా?
మా దగ్గర ఫుల్ ఫుల్ ఎండలు ఉన్నాయండి
అవును ఎండల్ బాగొడతు
వర్షన్ని వర్షాలు లేవ్వు ఇంటికాన్నే ఉంటాను ఏం పనిలేదండి తిన్నరాండి మీరు?
తిన్నామండి ఇంతసేపే
ఏం కూరండి ఇవ్వండి
పప్పు చార్ చేసినామండి మేము
పాప్పుచార్ ఏసిన
ఆ
అందరు బావున్నారా అండి?
అందరు బావున్నాం అందరు మేము గూడా బావున్నాం.
ఏ ఇంకా చెప్పండి ఇంకా
ఇంకా చెప్పాలండి మీరే ఇంకేం చేస్తున్నారు ఏంటి? సంగదలు
ఏమున్నారండి ఏం లేదు. కాళీగానే ఉంటున్నామండి బా అ వర్షాలు లేక పొలం దున్నేయలె ఇత్తన పొడ్లు తేవాలండి
ఆ ఇంకా అలకలేదా కొంతమంది మండే కలుగుతాడు కదా ఇంకా కట్టలే జమీరా
కట్టలేదు ఇంకా ఈ గింజలే తీసుకురాలేదు తీగా మరి ఎన్నడ తీసుకొస్తాడు. ఇంకా చెప్పాలండి
చెప్పాలె ఇంకా మీరేం చేస్తున్నారు?
ఏమున్నాదండి ఇగ మేం ఖాళీగానే ఉన్నాం. ఈ రోజు పొలం దగ్గరికి వెళ్ళి ఆ పొలం దగ్గరికి ఈ రోజు టాక్టర్ ను రమ్మని దున్నమని గింజలు తీసామండి పెసర్గే పెసర్లు తీసాము చల్లడానికి
ఆహ
ఆ మా దగ్గర గుడిగిట్లా బావుందండి వస్తారా అండి?
తామండి
రామాలయం రామాలయం గుడి ఉంది
ఓకే
అ చాలా బావుంటది.
ఆ వస్తామండి వీలం చూసుకొని వస్తాము ఒకరోజు
ఆ మీ ఆయన గారు అవునండి శుక్రవారం పోతామని అన్నరండి
అవునా మీర్ వెళ్తున్నరా మరి
లేదని అ అంటె అందరు ఊర్లో వెళ్తే మేము కూడ వెళ్తామండి
మీరు మమ్మల్ని ఇన్విటేషన్ ఇస్తే మేము కూడ అస్తమ్
సరే రండి మరి కిడ్ని కోస్ కోసుకొని ఆన్నే మే వన బోజనాలు దిని
ఆ హ
పాఠలు మంచిగ చెప్తున్నారండి
ఆ అప్ ఆ బానే చెప్తున్నరండి స్ట్రెంత్ తగ్గింది స్కూలో చాల
చాల తగ్గిందా
ఆ స్కూల్ లో చాలా స్ట్రెంత్ తగ్గింది అందరు గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తున్నరట
ఆ ఇప్పుడు గవర్నమెంట్స్ స్కూ గవర్నమెంట్ బడే మంచిదండి అన్ని సౌకర్యాలు మంచిగ ఉంటానాయ్
అవును
మా పిల్లల్ని కూడ గవర్నమెంట్స్ స్కూలు ఇగ హాస్టల్ నుంచి ఇక్కడనే మ మంచిగుండు అనుకుంటానమండి
ఆహా అవునా
అన్ని సౌకర్యాలు ఉంటానయ్ ఆ ఎద్దాం అనుకుంటానమండి.
ఆ బెటర్ ఇంక అది
మల్ల నెల నెలకు పొయ్యి అచ్చినప్పుడల్లా ఖర్చే అయితాంది
అవును ఉమ్మ్ ఎక్కడైనా గదే సదువు
ఆ అవునండి మంచిగ ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో కూడ గవర్నమెంట్ బడిలో కూడ మంచిగ చెప్తున్నారు
మంచిగ చెప్తున్నరట మల్ల తెలిసిన ఫ్రెండ్స్ వచ్చిలట గవర్నమెంట్ స్కూల్లో
ఆ అ ఆ మల్ల మధ్యాహ్నం భోజనం ఉందంట ఆ సాయంత్రం ఆ మార్నింగ్ టిఫిన్ అట సాయంత్రం స్నాక్స్ పెడ్తలట ఇక పొద్దున పోయి ఇళ్ళకి పోయి వచ్చేసరికి లేట్ అయితాంది కదా అనేసి ఇప్పుడు ఆ పిల్లలు ఎట్లా నాలుగింటికె పంపిస్తే ఇంటి దగ్గర ఎవ్వరు ఉండరు కదా అని అంటె ఇప్పుడు ఐదింటి దాంక చూసుకుంటరంట వాళ్ళే
అవును
అన్నీ స్తే ఆ మంచిగా అనిపిస్తాంది
అదే అన్ని మా పాపను కూడ గవర్నమెంట్ స్కూల్కే పంపిస్ద్దాం అనుకుంటున్నాం
పంపించాలండి అన్ని సౌకర్యాలు మంచిగ ఉంటానయ్ కద
ఉ ఆ ఇప్పుడు స్ట్రెంత్ లేదు మళ్ళా స్కూల్లో ఒకటి ఇప్పుడు చాలా వరకు ఫేజులు కూడా ఎక్కువ వై తున్నాయి గదా ఇప్పటి నుంచి ఆ ఫీజు ను మనం ఏం గట్ట వెళ్తామని గవర్నమెంట్ స్కూల్క పంపిద్దామని ప్లాన్ లో ఉన్నాం మేము
అవునండి తాడ స్కూల్ డ్రెస్సు మంచి వస్తంది. ఫ్రీ గి ఇస్తాళ్ళు ఫుడ్ ఫ్రీగానే అన్ని మంచిగా అ సౌకర్యాలు ఉన్నాయి అంటే గవర్నమెంట్ స్కూలే
అవును
తిన్నారా అండి మీరు?
మేం తినలేదండి తినాలి ఆఫ్టర్నూన్, మార్నింగ్ది అయిపోయింది.
ఆహా
మీరు తిన్నారా?
ఆ తిన్నామండి ఇగ పొద్దున పని అయింది మా ఇ కూర గట్లా ఏం లేదు. దాని పచ్చడి ఏసుకొని తిన్నా ఇగ వ మళ్ళా మా ఆయన పచ్చడి తోటి తినను అంటే ఉల్లిగడ్డలు కోసి కోడిగుడ్డు వండుతానంమండి.
అవునా మేము సాంబార్ లాగా పెట్టుకున్నాము. మేం నైట్ చేసికొని కొడుగుడ్డు టమాటా
ఆహా సాంబార్ ఎట్లా చేస్తారండి?
ఏ అది పప్పులో చింతపంట రసం పోసి మసాలా పెట్టి మళ్ళీ సోరకాయ, దోసకాయ ఇవన్నీ పోపు కేసి కాసేపు మగ్గినంక ఈ పప్పుచారు మరిగింది అందులో పోస్తామండి మేమైతే మీర ఎలా చేస్తారు?
ఉహు మేము ముక్కలులను ఉడకబెడతామ అండి అన్నే ము క్కలు కట్ చేసి కొసేపు పుడకబెట్టినాక ఆ ఉప్పు కారం ఇట్లా మ మరిగినాక పప్పు మధ్యలో వస్తామండి.
మేము ఇలా చేస్తాం, మీరు అలా చేస్తారు.
ఆ అవునండి పాపకి భోజనం తీసుకెళ్ళాలా అండి?
ఆ ఆఫ్టర్నూన్ బాక్స్ తీసుకెళ్ళాలి
ఆ మీరే దగ్గరుండి తినిపియాలా?
ఆ మేమే దగ్గరండి తినిపియాలి తినదు తను తీసుకుపోవాలి, తీసుకురావాలి తినబెట్టి రావాలి మళ్ళీ
చిన్న పిల్లలు అంతే కదా అండి పెద్దోళ్ళ మ పెద్దోళ్ళు అయితేనో ఏం కాదు గాని చిన్న పిల్లలకి మ ధ్యానం వాళ్ళకు ద వాళ్ళు మళ్ళా తినరు మనం పంపించినా గాని
అవును ఏమైనా స్వీట్స్ తయారు చేస్తున్నారండి మీరేమన్నా?
లేదండి ఏం స్వీట్స్ ఏం చెయ్య
వందే నార్మల్గా ప్రయోగం చేస్తారు కదా మీరు ఏమైనా ప్రయోగం ఇట్లా చేస్తున్నారా దాని గురించి? తన స్టోరీ చెప్పారండి మేము కూడా నేర్చుకుంటాం.
ఎం లేదండి ఏమైనా తినడంం, కూర్చోడం అయితాంది ఇగ యూట్యూబ్లా అట్లా ఆ ఏం పనులు లేక తినుడు కూస్సునుడు అయితాందండి మళ్ళా చేతులో కూడ్ ఏం ఏం లేక గూడా ఏం జేయట్లేమండి
అవును అసలు
ఆ చాలా ఇబ్బందిలో ఉన్నామండి
పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు
అవునండి ఇంట్లో ఎంత మంది ఉన్నారండి మీరు
మేము మొత్తం ఫైవ్ మెంబర్స్ అండి
ఆహా ఐదుగురు ఉన్నారా
ఆ
ఆ మా ఇంట్లో మేము నగు గురమ్మండి మాత్తయ్య తోటి ఐదుగురండి
ఆహ ఏం చేస్తారం ఇంకా
ఇంకా ఏముందండి ఏం లేదండి సరే అండి సరే అండి ఉంటానన్
ఆ సరే అండి అ అవునన్నా